ఏం లే డిన్నర్ కోచ్చిన హ్మ్ హ పెడ్తరు మాకు ఓ ఒక్క టూ మినిట్స్ కట్ చేయక్ కాలు అదే రన్ అవు తా ఉంటదిలే టూ మినిట్స్ రూమ్లకెళ్త మాకు ఎయిట్ థర్టీ లోపు ఫుడ్ అయిపోతది.
మాకు నైన్
అందుకని ఇగ జల్దెల్లాల్ వస్తుంది
ఉమ్ హు పైకే తీసుకోచ్
సెవెన్ నుండే స్టార్ట్ అయితది
అవునా
ఆ ఇంకా మేమే కొంచెం లేటెళ్తాం మళ్ళీ దొరకదని సీవెలుతాం ఇగా
ఊహు
మీకెప్పుడు స్టార్ట్ చేస్తరు
ఎయిట్ ఎయిట్ అంటే మెల్ ఎయిట్
హ్మ్ అప్స్ ఫ్రైడ్ రైస్ ఈరోజ్
అవునా
ఆ
ఏంటి నైట్ టైమ్ లో కూడా ఫ్రైడ్ రైస్ పెడతరా మీకు
ఆ వీక్లీ వన్స్ ఉంటది ఫ్రైడ్ రైస్ మాకు నైట్ హ్మ్ మంత్లీ వన్స్ బిర్యానీ ఉంటది ఎగ్ ఉంటది కానీ నేన్ ఎగ్ ఎగ్ తినా వెజే తింట
ఒకే మీరు కూడా వెజ్ బ్యాచా
ఉహూ నచ్చదు నాక్ అంతే ఇగ
వైష్యాసాక్క మీరు అదే ఆ ఆ ఆ యాదవ్స్ అయ్యుండి నాన్వెజ్ తినరా మీరు
నేను తినను
అక్క అసలు యాదవ్స్ ఇంతె తిట్టుతారు తెల్సా మిమ్మల్ని
యాదవ్స్ అంటేనే మటన్ చికెన్ మస్తు తింటారు
అవును తింటారు ఇంట్ల ఫుల్
ఉమ్
ఉమ్ మంత్లీ వన్స్ ఫ్రైచి ఏంటారు చికెన్ బిర్యానీ కూడా ఉంటది మాకు
అవునా మీహష్ అన్నీ బాగుం
హ్మ్ ఇహ్
బాగుంటదా అక్క లేదు లేదు
ఉ హు
ఉ నేను ఫస్ట్ ఉ ఛలో పెట్టేవాళ్ళు
ఉ హు
కానీ ఇక్కడ బెట్టట్లే
ఇంకాలా అయిపోయంత వరకు అదే హాస్టల్నా అయిపోయే వరకు అదే హాస్టల్ వెకెయిట్ హు ఆహా నెక్స్ట్ వెకేట్ చేస్తావా అక్కడే ఉంటా తవా
చూడాలి ఇంక ప్రెజెంట్ అయితే అలాంటి ఆలోచనలు ఏం లేవు
ఇహుమ్
ఇమ్
మాట్లాడుతున్నావ సుష్మిత అక్కతో
హ్మ్ మాట్లాడుతున్నా
ఉహు
హా గౌడ వేజ్ బ్యాచ్చే గా
ఆ అవున అక్క వైశ్య
హు చెప్పింది
విష అన్నావో తెలుసా అట్లుంటది అమ్మాయి
ఆవును ఎందుకు అలా
అంతే
హ
మా ఇద్దర్ది సేమ్ ఒకటే సైడ్
ఆ అవునా
హ్మ్ సో అట్లా ఫ్రెండ్స్ అయ్యాం మేము ఎ కాలేజ్ కీ వచ్చినాక తెలిచింది సేమ్ పక్క పక్కపక్కనరు ఊరనేసి అప్పుడు ఫ్రెండ్స్ అయ్యినం
ఓకే బ్రాంచ్ ఒకటి టే న మీది కోర్స్
ఒకేటే సెక్షన్ ఒకటే కానీ ఫస్ట్ వన్ వీక్ వరకు తెలీదు తర్వాత తెలిసిది మెల్లమెల్లగా
ఓకే మీరంతా ఒకటే గ్రూప్గా ఆ ఐ మీన్ గ్రూప్ అంటే ఉంటారు గదా ఇ ఒక గ్రూప్ కి ఇంత మెంబెర్స్ అని మేమయితే థర్టీ మెంబెర్స్ ఫోర్ మెంబెర్స్ బాయ్స్ ఉంటారు నైన్ మెంబెర్స్ గర్ల్స్ హు
గర్ల్స్ ఏ ఎక్కువున్నారుగా
అవును హ్మ్ మా క్లాస్ లో ఇంతమంది ఒక ట్వంటీ మెంబర్స్ ఏమో అక్క అంతే బాయ్స్
ఆహా
ఆ మావి గర్ల్స్ వి త్రి రోస్ ఫోర్ రోస్ ఉంటే వాళ్ళది ఒకటే రో ఉంటది
అయ్యో
ఏమో ఇంకా తక్కువ ఉన్నారు అంతే
హ్మ్ వేద తెలుసా నీకు
ఓ క్కసారేమో మాట్లాడ అంతే
మ్ హు
హ్మ్
ఆ అమ్మాయి కూడా మా గ్రూపే
ఆ చెప్పింది సుష్మితక్క కానీ తాను ఎం అంత ఫ్రీగా ఏం మాట్లాడలేదు మీ అంతా సుస్మతక్క అలాగా
ఆహా
ఆసలు మీతో మాట్లాడు తాంటే టైమే తెలియట్లే తెలుసా
కదా అసలు ఎంత స్పీడ్ అయిపోతుంది టెన్ మినిట్స్
రేవాళ్లతో మాట్ లేదనంటే చి చి నాగైత్ తే అందువల్ల ఏం మాట్లాడట్లేదు
హ్ ఈ టాస్క్ ఇన్నాప్ అబ్బా నేను ఎవర్తో మాట్లాడాలి ఇట్లా అని నేను అనుకుంటా ఉన్నా అసలు కానీ ఇంకా నువ్వు మంచి మాట్లాడతాను సుష్మిత అన్నద్ చా మెసేజ్ జెసిన మరి ఎందుకు తలుగుత లేదే
ఇంకా మరి ఎలా ఉంది ఫీస్ తీసుకొ ఫుడ్ తీసుకొచ్చుకొని రూమ్ లో పెట్టుకుంటరా అక్క
అంటే బయట కూడా తినేటోళ్ళు తింటారు కాని మా రూమ్ కిందనే మాది గ్రౌండ్ ఫ్లోర్ సో రూమ్లోకి తెచ్చుకునే తింటాం నేను ఇంకా హ్మ్ మీకు మెస్ లో నేనా
ఉమ్ పైకి గుడా తీసుకవచ్చుకోవచ్చు
హు హ్మ్ ఎస్
కాకపోతే మాది సెకండ్ ఫ్లోర్ ఆ అన్ని స్టెప్ చెక్కాలంటే తిని ఆ అక్కడే అక్కడే తినేస్తే అయిపోతుది కదా అనేసి హ్మ్
అందరూ
హ్మ్ అంటే అందరం అంటే రూమ్ అవును రూమ్మేట్స్
ఊహూ ఇంకేంటి ప్లాన్స్ ఎటైనా ఉన్నాయా
ఏం లేవు అక్క ఇప్పుడు శ్రీరామనవమి రోజు చెయ్యాలి టెంపుల్స్ టెంపుల్ హ్మ్ మీరు వెళ్తారా శ్రీ రామనవమి కి
మాకు ఆ రోజు ఎగ్జామ్ ఉంది
ఓకే మరిష్ పం ట్వంటీ సిక్స్ కేే కదా మార్నింగ్ సిక్స్ ఆఫ్టర్నూన్ వెళ్ళొచ్చు గా
ఆఫ్టర్నూన్ వెళ్ళొచ్చు కానీ ఎవరు ఉంటారు మ్ మ మార్నింగ్ ఉంది సుష్మిత ఒక ఆఫ్టర్నూన్ ఉంది ఎగ్జామ్ ఇంకా నో ప్లానింగ్స్ ఆ రోజు
మ్
ఎక్కడికి వెళ్తే ఇద్దరమే పోతాం అందుకని ఆ పిల్ల లేకపోతే నేను ఎట్ పోను ఇంకా
సెంట్ అసలు మీరు ఓకే దగ్గర పడాల్సింది కదా మీది ఎక్కడో పడిందంటగా
ఆ చాలా డిస్టెన్స్.
అదే థర్టీ కిలోమీటర్సా
ట్వంటీ
ట్వంటీ అవు మరి ఎలా వెళ్తారు.
ఇంకొక అబ్బాయికి కూడా పడ్డదంట మా క్లాస్ అబ్బాయి సో అబ్బాయి తీసుకెళ్తాను అన్నాడు.
ఊహు హు
ఉంటారుగా ఇక ఎవరో ఒకరిది పడింటది ఇంగ మనం కను
పాపుసు శృతక్కక్కేవర్ తోడులేరుగా
ఊ ఒక అబ్బాయి వెల్స్ వెళ్తా అని అన్నాడు. ఒకవేళ ఎవ్వరు లేకపోతే కూడా బైక్ తీసుకొని వెళ్తాను అన్నాడు మా క్లాస్ అబ్బాయి ఊ వస్తడబ్బాయితే వెళ్ళిన కూడా వస్తాడు ప్రతి ఒక్క
పడిందంట గణేషి అవ్ ఒక టూ మెంబర్స్కి పడిందట. ఎవనికి పడలేదు పొన్ టీ ఒకది ట్వంటీ వన్ ఉండే అంటగా సో అలా అయిపోయింది. ఆ
బన్ బస్రూట్ బసృూట్ ఉంటే ఎల్లచ్చు. అన్ బస్సెస్ కూడా వెళ్ళవంట.
అదేగా మళ్ళీ బస్ ఓక్క బస్ వస్తుందంటే తక్కు తక్కువ నుంచి మళ్ళీ వన్ కిలోమీటర్స్హ వాకబుల్ డిస్టెన్స్ తంటం వల్ల అక్కడ ఏం ఉండవండ్ త ఆటోస్ అవి
అలా ఇద్ ఇదైతే తదిగా మరి
ఊ
ఎవరైనా ఉంటేనే వెళ్ళొచ్చు అసలు మరి అటువంటి దగ్గర పడొద్దు అస తలు ఉ
అసలే అది సిటీ ఔట్ కట్స్ లో ఉ సిటీ ఔట్స్ కష్ట పడితే ఇతర అస్సలు
మా కాలేజ్ కూడా మెయిన్ ఉందిగా సరిపోయింది లేకపోతేనా మా కాలేజ్ చూడా వెళ్లేటోల్లం కాదు
ఉ
ఉ మీకు బసెస్ ఉంటాయి కాలేజ్కి
ఫస్ట్ సెమ్ లో ఉండే ఫస్ట్ సెమ్ లో సెకండ్ సెమ్ లో నుంచి తీసేసారు ఇంకా ఆ కాలేజ్ బస్ లో ఇప్పుడే కాలేజ్ బస్ ట్లే వెళ్ళట్లేదు ఇంకా తీసేసినారక్క బస్ మీ ఎవరు రావట్ లేదనేషి
అచ్చ అ సిస్ బస్సెస్ అయినా ఉంటాయా మరి అప్ అండ్ డౌన్ కి
ఆ ఉంటాయి
ఉహు
ఉ
ఎంత టైం పడుతది
సెవెన్ కిలోమీటర్స్
ఆహా
ఉ
ఫోనీలే బస్సెస్ ఉంటే బెటరే
ఉ బస్ ఉంటే తొందరనే వెళ్ళిపోతాం లేదంటే చాలా టైం పడు సరే ఇంకా
రష్
రష్ ఉంటదిగా బస్ అన్నాక యాక్చువల్గా ఏందంటే ఇప్పుడు ఫ్రీ బస్ కాబట్టి ఫ్రీ బస్ కాబ ఏ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు అందరు
కాలేజ్ స్టూడెంట్స్ ఏ ఉంటారేమో గా మొత్తం
ఉ ఇప్ అసలు ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గర ఉంటారు తెలుసా మ్యాక్సిమమ్ అయితే కాలేజ్ దగ్గరలో ఉ అంతే ఒక టూ హాస్టల్స్ ఏమో ఉంటాయి అందరు అక్కడే ఉ వస్తారు ఊ
బట్ అంత దగ్గర కూడా ఉండొద్దు అంది అనిపిస్తాది ఒక్కోసారి
కారు ఎసున్నా కాలేజ్ దగ్గరలో అసలేం లేవ ఇంకా బుక్ స్టాల్స్ కానీ తినడానికి ఫుడ్ గాని ఫుడ్ స్టాల్స్ అసలు ఏం లేవు జనరల్ స్టోర్ రూమ్ కూడా లేదు అందుకోసమే మాక్కుడ ఉండట్లేదు
ఆహ మొత్తం అఔట్ స్కాట్స్ లో ఉందా కాలేజ్ అయితే
ఊ మరి అంతేం లేదు గాని ఏమైనా కావాలి అంట ఉంటే ఒక టెన్ మినిట్స్ టైమ్ పడుతుంది తీసుకురా అ అన్ని ఉన్నా దగ్గర మెత్తానికి ఆహ
ఊ సరే చేస్తావు మళ్ళీ చేయనా